హలో
అ ఏం చేస్తున్నావు
నేను బానే ఉన్నాను నువ్వెలా ఉన్నావ్
ఆ నేను కూడా బాగున్నాను తిన్నావా మరి
ఆ తిన్నాను నువ్వు
నేను తినుకుంటూ డోరెమాన్ చూస్తాన్న
అది నాకు ఇష్టమైన కార్టూన్
అవును చా బాగుంటుంది కదా అసలు డోరెమాన్
అవును పిల్లల కోసం కానీ నేను బాగా చూస్తాను
అవును అది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అసలు, మ్ అందులో డోరెమాన్ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూడు, చాలా బాగుంటుంది నాకు కూడా డోరేమాన్ కావాల అనిపిస్త ఉంటుంది.
అవును మీర్యాకిల్స్ చేస్తాడు కదా
ఆ డోరేమాన్ దగ్గర అయితేగిన, పాకెట్ ఉంటుంది కదా, ఆ పాకెట్లో నుంచి అన్ని గ్యాజెట్స్ ఇస్తాడన్నమాట తన ఫ్రెండ్ నోబితాకి
అవునా
ఆ వాళ్ళందరూ కలిసి ఎంత బాగుంటారో, స్నేహితుల్ది ఆ కార్టూన్లో మంచి స్నేహం గురించి చెప్తారు మ్ నువ్వు ఇంకా ఏం చూసావు మరి అట్లా కార్ట్యూన్స్
సిస్టర్స్ కార్టూన్ నేను బాగా చూస్తాను అక్కా చెల్లెళ్ల్ బాండింగ్ గురించి బాగా కథ ఉంటుంది అది
అవును నేను కూడా అది చూస్తా అడి దాంతో సిల్ ఆ
ఎంతైతే గొడవ పడతారో అంతే కలిసుంటారు వాళ్ళు
అవునా హమ్ దాని నుంచి బాగా మనం నేర్చుకోవచ్చు కదా
చాలా నేర్చుకోవచ్చు
ఉ దాంతో చెల్లి చాలా తింగరి పిల్ల కదా
ఆ నీకెలా పెరుకు
అంటే నేను అప్పుడు ఒకసారి చూసానునమాట మళ్ళీ నువ్వు చెప్తాంటే నాకు గుర్తొస్తుాంది
అవును ఆ కథలు అంటే నాకు చాలా ఇష్టం
ఆ మంచిగా ఉంటుంది కదా అస్సలు
ఆ పిల్లలలకు కూడా అది బాగా నచ్చుతుంది
ఆ ఇంకా ఏం చూస్తావు
ఇంకా నేను డోరెమాన్ సించాన్ చూస్తాను
ఓ సీన్ షాన్ ఆ అల్లరి పిలోడు ఐదుేళ్ల వయసు గల పిల్లోడు కథ మ్మ్ అతి తెలివికదా
అవును కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అది
అవును అసలు అది బలే ఫేమస్ దాంతో వాడి మాటలు బలే ఉంటాయి అసలు
ఆ
దాతో నిక్ ఏ కారెక్టర్ ఇష్టం
సిఛాన్ క్యారెక్టర్ ఏ ఇష్టం
అవును నువ్వు కూడా అట్లా అల్లరి చేస్తావా
ఆ చిన్నప్పుడు అలాగే చేసేదాని అని చెప్పేవాళ్ళు
అవునా మ్మ్ దాంతో వాళ్ళ మమ్మీ బలే తిడుతుంది కదా వాళ్ళ వాడిని
ఆ నొహర
ఆ వాళ్ళ నాన్న నొహార
ఆ
అంటే మామూలుకి వాళ్ళ ఇంటి పేరు ఆ అవును అది చెప్ తుపాన్లో కదా ఇంకా
ఆ జపాన్ వాళ్ళు క్రియేట్ చేశారు
క్రియేట్ చేశారు జపాన్ వాళ్ళు
ఆ
మ్మ్ బలే ఉంటుంది అస్సలు అది అవును నాకు ఇష్టం దండు వడి మాటలు కాని అల్లరి కాని బాగుంటుంది అస్సలు
అవును
మ్మ్ ఎంత అల్లరి చేేస్తానా వాడిది బాగా ప్యూర్ హార్ట్ కదా
ఆ
మ్మ్ అంటే మంచిగా అందరిని బాగా మంచి మనసు ఎంత అలరి చేసినా కూడా
అవును నువ్వు ఎప్పుడైనా జంగిల్ బుక్ చూసావా
ఆ జంగిల్ బుక్ చూస్తాంటాను అప్పుడు
ఆ ఆ కథలో హీరో మోగ్లి
ఆ బాగుంటాడు కదా వాడు అస్సలు అవునా
అ
అంటే అడవిలో ఏ జంతువుల తో పెరుగుతాడు
పాలు బగీరా ఎల్కుబంటి పులి
ఓ అవున్లే అవి ఉంటాయి కదా అసలు వాన్నీ బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ బావుంటద అదికు
షేర్కాన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తా ఉం తరు
అవునా ఆ నేను అది కార్టూన్ చూడలే గాని మామూలు ఒకటి సినిమా తీస్తున్నారు చూడు
ఆ సినిమా కూడా వచ్చింది కానీ కార్టూన్స్ లో కూడా ఈ మధ్య వేస్తున్నారు
ఆ బాగుంటుంది కదా అస్ల్ జంగిల్ బుక్
చాలా బాగుంటుంది
ఆ అంటే ఒక పులి వాన్ని ఎప్పుడు తిందామని చూస్తా ఉంటుందా ఓకే ఆ పలి నుంచి కాపాడుతారు కదా వీళ్ళంతా
అవును
ఉమ్ బాగుంటుంది జంగల్ బుక్కు వడుబలే ముద్దుగుంటాడు బక్కగఉంటాడు
ఆ పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది
పిల్లలకి కూడా నచ్చుతుందా బాగా
ఆ
ఆహ్
నాకు బాలు పాత్ర చాలా నచ్చుతుంది
బాలు పాత్రనా ఓ స్పెట్స్ పెట్టుకుంటుంది కదా అబ్ ఉమనక్క
అవును
ఆ బాగుంటుంది సారు ఉం ఇంకా నువ్వు ఇది చూస్తా అంటివా లిటిల్ కృష్ణా అని
ఆ లిటిల్ కృష్ణ చిన్నప్పుడు బాగా చూసేదాన్ని
చిన్నప్పుడు కదా దంతో కృష్ణుడు బలిముద్దుగుంటాడు
అవును చాలా మ్యాజిక్స్ కూడా చేస్తారు
ఆహ్ మ్యాజిక్స్ చేస్తాడు ఎ ఎంతైనా కూడా కృష్ణుడు మాయాగాడు అంటారు కదా
ఆ అది చిన్నప్పటి కృష్ణుడి కథల గురించి
అవును దాంతో ఆ లిటిల్ కృష్ణ ఎంత బాగుంటాడు కదా అసలు
అవును వాళ్ళ ఊరు పేరు గోకులం చాలా బాగుంటది నేచర్ అవి చెప్పు నేచర్ గురించి
నేచర్ గురించా ఆ అక్కడ ఆవులు ఉంటాయి చ్చుర్ అస్సలు ఎంత బాగా రూపొందించింటారుో దాన్ని దాని కనుబొమ్మలు ముద్దు ముద్దుగ్ ఉంటాయి
అవును
ఆ అలాగే చెట్లు అన్ని బలే ఉంటాయి కదా అసల్ దాంతో
ఆ
ఇంకా కృష్ణుడుయితే ఎప్పుడూ ఏది ఏదైనా దొంగలిచ్చేవాడు వెన్నని
ట్ చేసేవాడు
అవును వాళ్ళు కూడా బళ పిల్లలు క రాస్తాను
ఆ
అల్లరి చేస్తూనే ఉండాలి ఎప్పుడూ గోపికలని మామూలు అల్లరి పట్టిస్తాంటారు కదా
కృష్ణుడు పాముతో పోరాడిన కథ ఉంది కదా అనికి తెలుసా
ఆ తెలీదు చెప్తావా మరి
ఆ చెప్తాను కాళయ నాగం అనే పాముతో పోరాడిన కథ ఉంది ఆ రాక్షసుడు మారువేశంలో వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలనుకుంటే కృష్ణుడు కాపాడుతాడ అనమాట
అవునా
అవును
కృష్ణను విన్నంత వరకు ఎవరిని ఏమి చే చే చ్చ కల కదా హ్మ్ ఇంకా భలే అబద్ధాలు చెప్తాడు కృష్ణుడు
ఆ అవన్న దొంగతనం చేసి తింటాారు
అవును యశోదకి వారి మమ్మీకి ఎన్ని అబుతాలు చెప్పినా కూడా నా కొడుకు చాలా అందగాడు అని ఎంతబాకు పోగొడతా అంటుంది కదా
అవును
ఉ ఉమ్ ఇంత అయన కూడా కన్నా తల్లి కన్నా పెంచిన తల్లే గొప్ప కదా
అ
బాగుంటుంది లిటిల్ కృష్ణ
కృష్ణుడి నోట్లో యూనివర్స్ కనిపించిద్దంట చూస్తే
అవును అది ఒక ఎపిసోడ్ లో చూపిస్తారు కదా
అవును
ఆ అదే మామూలు అయ అది చూడగానే ఆమె కళ్ళ తిరిగి పడిపోతుంది యశోద
ఆ
ఇంకా ఒక ఎపిసోడ్ చూసావా లిటిల్ కృష్ణలు ఒక ఆమె ఇది ఇట్లా పనులు అమ్ముకుంట అంటుంది
ఆ చూశాను
ఆ అది ఇంకా కృష్ణన్ వచ్చేసి తీసుకుందమంటే తన దగ్గర అంతా డబ్బులు ఉండవు అది కొన్ని గింజలు సరేలే అని గింజలు ఇచ్చిన తర్వాత మరి రెండు మామిలుకాయలు ఇస్త అయితే ఆమె పనులన్నీ గంపలో బంగారం అంత వస్తుంది కదా అసలు
అవును ఆమెని టెస్ట్ చేసాడనమాట ఇస్తదా లేదా అనిది డబ్బులు లేకపోయినా
అవును
ఆమె ఇచ్చింది కాబట్టి ఆమెకి వరంగా బంగారం ఇచ్చాడు
అవును అసలు చాలా బాగుంది ఆ ఎపిసోడ్
ఆ దేవుడు కద కాబట్టి చిన్న వాళ్ళయినా పెద్దవాళ్ళైనా అందర ఆసక్తిగా చూస్తారు
అవును ఎంతైనా కృష్ణున్ని లీళ్లలే వేరే
ఆ
ఉ ఇంకా వాళ్ళ మామ ఎప్పుడుూ కృష్ణుని చంపుదాం అనుకుంటారు కదా
అవును
కంసుడు
ఆ
హ్మ్ ప్చ్ కానీ కృష్ణుడు పాపం చిన్న పిల్లోడ్నని దీనికి కూడా లేకోకుండా వాళ్ళ మామ ఎప్పుడు చంపుదామ అనుకుంటుంటాడు.
ఆ
ఎందుకంటే వాళ్ళ పురాతనంలో చెప్పిండాడంట కదా. వాడికి ఒక్క కళ్ళ వచ్చింటుంది అదే కృష్ణుని చేతుల్లోనే నువ్వు చచ్చిపోతావని.
ఆ అవును
అందుకనేసి వాళ్ళ మామెప్పుడు చంపుదామని చూస్తాడు పాపము చిన్నపిలోడైనా
ఆ అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
అవును చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇంకా మీ ఛానల్ల్లో ఏమేమి కార్టూన్లు వస్త్ తయి
మా ఛానల్లో జాకీ ఛాన్ అంట, డోరా బుజ్జి అంట, అలాగే అవేంటో పొడుపు కథలు వస్తాయి. చానానే ఉన్నాయి అస్ అసలు ఉహ్ చూస్తే సమయం ప్చ్ ఉంటుందన్నమాట.
ఈ రోజు బాగా మాట్లాడుకున్నాం కదా.
అవును సరే
సరే మరీ
ఆ బాయ్
బాయ్ మళ్ళీ కలుద్దాం
ఆహ్ మళ్ళీ కలుద్దాం